హలో ఆ చెప్పండి హలో!
మ్మ్, చెప్పండి. బాగున్నారండి
ఆ బాగున్నా అండి, ఏం చేస్తున్నారండి
ఏం లేదండి, అట్లా సండే గదా, ఖాళీగానే కూర్చున్నాంమండి ఈయల.
కుంటున్నారండి, మరి సండే గదా.
సినీమా బోదం సినిమాకి వెళ్దాం అనుకున్నాను. మధ్యాహ్నం సినిమా కెళ్లాలి మా ఫ్యామిలీతోని. ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది కదండీ, మూవీ కొత్త రిలీజ్ అయినే ధురంధర్ రిలీజ్. ఎండి, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది? ఏహే ఏమీలేదండి, డైరెక్ట్ బోచ్ అవసరం లేదండీ, డైరెక్ట్ పోవచ్చానండి.
ఊం హ్మ్ మరేఏమన్నా? రెస్టారెంట్ ఏమన్నా ప్లాన్. పని చేసారా? హుమ్ మ్.
లేదు, ఇంకేం జేయలేదండి. రెస్టారెంట్ ఏం జేయలేదు.
అంటే లంచ్ నైట్ అంటే మధ్యాహ్నమా?
అంటే ఇగా సినిమాకేళ్లే టైముల్నె. ప్లాన్ చేసుకుంట ఎళ్లాలి. సినిమా కెళ్ళే టైమ్ లో, ప్లాన్ చేసుకుంట ఎళ్లాలి మా వైఫ్
అమ్మో, బాగా బడ్జెట్ అయ్యింది కదండీ. బయటకి వెళ్తే మరే
ఆ అంటే నెల కోసారి కదండి. ఉకే కాదు గదా అసలే మనం మిడియం క్లాస్ మనం ఎప్పుడో నెలకోసారి ఇగా బట్టఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాం కదండీ.
ఆహా, సినిమాకు వె
ఆహా సినిమాకు కాదండి, సినమ్ ఆహా రెండు కలిపేనండి చెప్పేది నేను. మ్ సినిమాకి, రెస్టారెంట్‌కి ఏమండీ, పెద్ద ఫ్యామిలీ కాదు గదా మనది. ఇద్దరమేనాయే. ఇద్దరు చిన్న పిల్లలయినా వాళ్లు ఏమి తింటారండి? ఆల్లా ఒకలికి టికెట్ లేదు, ఒకలకి ఉందండి. అది నూట యాభై నూట యాభై ఎసిరుగా వన్ ఫిఫ్టీ వేసుకున్నా గూడా ఫోర్ ఫిఫ్టీ అయితున్నాయి ఆ బయటికి రెస్టారెంట్ పోతే ఒక ఫైవ్ హండ్రెడ్ లో అయిపోతుదండి. బిర్యానీ తినెస్తే అట్లా అందుకే థౌజండ్ బాగా పెద్ద బడ్జెట్ కాదు. ఉన్నామ్ మామూలుగా మనం మన కందుబాటలో ఉన్నప్పుడు బడ్జెట్
మ్ ఉమ్మ్
మరి మీరండి
ఏం లేదండి, మేమ్ గూడ బయటికి పోదాం అనుకుంటన్నాము.
అవునా ఎటండి
మ్
మ్ చెప్పండి, ఆలోచించుకొని చెప్పండి మెల్లగా
ఇంగా ఏమనుకోలేదు.
అవునా మీకు మీ వారు లేరా అండి ఇంట్లో
ఉన్నారు, ఉన్నారు. బయటికి వెళ్దామనే అంటున్నారు గానీ
ఉమ్
మనీ రా, కొంచెం చూసి వెళ్లాలి ఎండల్లో బాగున్నాయి. ఇక్కడ థర్టీ టూ, ఫార్టీ అట్లా వస్తున్నాయి. అది చూసుకోలేద మనం గూడా
ఉమ్
అట్ల చూసుకొని వెళ్లాలి.
ఇప్పుడు ఇట్లా అంటే, ఇంకొక నెక్స్ట్ మంత్ ఏమంటారంటే, అసలు బై కాళ్లు బయట బెట్టరాట్టుంది కదా. ఈ ఎండకి, ఏసీ ఉందా అండి మీ ఇంట్ల
ఆ ఈ సమ్బర్ లో ఉండది ఇటుసైడ్ ఉండి వేడిగా ఉండి అసలు ఎటైనావిచమ్ అనుకో అసలు అస అట్లా ఆడ్డం పడిపోయినట్టు అన్ పిచ్చేస్తు ఉంది లా లే
అ
బాగానేడు చేయకోవడం ఇన్నీ చేసేట్ చేస్తానేమన్నాం కాగానీ అయినా చాలా ఇబ్బంది అనిపిస్తుంది తెలుసా నే
ఉ అవునండి
మ్ మీ కాడండి
మా కూడా గాట్నే ఉన్నాయండి మీ బ్రమ ఏడైనా అండి ఎక్కువ ఉంటుంది మ్ కానీ ఇంకా ముదరలే అండి ఎన్నలు ముదురితే బాగా ఉంటదండి వడగలి లాగే ముదరాల ముదిరితే మొత్తం మనం బయటకి ఎల్లలేం అది గాకనే ఆ ఈడుగాలులు మంట ఉడగాలులు ఎకువొస్తాయి ఆ ఎండ గాలులు చెవుల్నించి ఇట్ల వేడిగెల్తాయ్ కద అండి ఇప్పుడు ఇట్లా అనుకుంటే మనం
వంద నిమ్మకాయలు పిండుకున్న ఎన్ని చేస్ కున్నా అంతే ఉంటుందండి అసలు ఏదరు బా గా పట్టుగా ఉండడం ఇబ్బంది ఇబ్బంది అండి ఎండ కాలం అసుంటే ఇంత హీటర్స్ ఎందుకు పోతున్నాయి ఒకప్పుడు హీటర్ పోయేది ఇప్పుడు బా బాగా హీట్ తెలుసు
మ్ మనమే అండి మనం చేసిన తప్పుల వలనే
కొంచం చల్లన ఉండదే వేదరు
మనం చేసే మంచ్ మనం చేసే తప్పుల వల్లనే ఇంకా పెరిగిపోతుందండి మ్ కాలుష్యం క ఎక్పోతుంది కదండి కాలుష్యం ఎక్కువైపోతా ఉంటే మనం ఓజన్ పొర ఉంటది కదా ఆ ఓజన్ పొర అనేది పలస పడిపోతుంది పలస పడిపోతంటే ఏమైతంది మనకి గిన్నే ఎక్కో కోడతాంది ఇంత మూడు కాలుష్యం లేకుండా ఓ అ ఓజన్ పేర గట్టిగా ఉండేది బలంగా ఉండేది మనకు దేంల రాకపోయదండి అట్ల ఈ ఈ మధ్య కూ కుడం ఇక్కడ ఉన్నయన్ని మొత్తం నరికేస్తున్నారు కదా అడవులు ఎక్కువ లెవ్
మనం అంటే కొంచెం సరేప్పు కొంచెము మనము అడిడుపోయినాము కొంచెంట అని అ చేసుకున్నాం చిన్న పిల్లలు తినరా అండీ వాళ్ళు మనం చెప్తే వినరు వాటర్ కావాలి నిమ్మకాయ నీళ్ళు కావాలంటే పెద్దినరు
ఊ ఆవును యా ఊ వాయిసు ఇనబడతలేదండి నా ఇనపడుతుంద అండి మీరు ఊ బయటికి వెళ్ళండి కొంచెం బయటిక వెళ్ళండి మీరు వాయిస్ ఇనబడతలేదండి ఇంక కొంచం పక్కకెళ్ళండి ఎలండి ఇనబడ్ బడతాలేదండి వెళ్ళండి కొంచెం ఊ ఊ దూరం వెళ్ళండి కొంచెం వాయిస్ ఇనపడ్తలేదండి ఎల్లారా అండీ ఎల్లారా ఎల్లారు వినబడతలేదండి వాయిసు కొంచెం స్ట్రక్ అవుతుంది మీ వాయిసు లేదండి పైనున్నారా హలో
ఉ
అంటే ఇగ ఎందుకు ఇనపడి ఇనిపిస్తుంది ఏం చేస్తు తినిమాకు రండి ఆయ్ వినిపిస్తుందాండి మంచిగా స్పష్టంగా ఏం చేస్తున్నారు అసలు ఏమైనా ఉతుకుతున్నారా అండి బటను
ఊ
ఊ ఏమనా బట్టనుతుకుతున్నా అండీ అది
తన్ బయటికి వెళ్ళడం కష్టం కదండి అయిన
ఊ
కష్టం అవుతుంది కదండి చిన్నపిల్లలు ఇది అట్లా అర్థం చేసుకోకపోతే ఎట్లా అండి అసలు ఈ మన మనం చెప్తే లైట్ తీసుకుంటారు పిల్లలు అర్థం చేసుకోరు ఎట్ల ఎండ దెబ్బ తాకితే మళ్ళ పరిస్థితి వేరే ఉంటాయి వాళ్ళకి వామితింగ్స్ మోషన్స్ అసలు డేంజర్ అండి ఎండకు అసలు ఐతే
అవునండి
అసలు ఈ ఎండలనే, ఆ ఈ మంత్ లో శ్రీ శ్రీరామ నవమి ఉంటదండి మస్తు చేస్తారు బయటి వెళ్దాం అనుకుంటాన్నా కాని మళ్ళా భయమేస్తుంది ఎండకి వెళ్లి రాగలుగుతామా వెళ్ చ అది ఒక టెన్షన్ ఉండిపోయింది తెలుసా అండి నాకు
ఉమ్ అవునవును
మీరండి వెళ్తారా భద్రాచలం ఇట్లా ఎటన్నా
ఈసారి కష్టమేనండి
అవునా ఓ
బుధవ బుధవారం నాడు ఆహా వెళ్ళినండి బుధవారం రోజు ఫంక్షన్ కెళ్ళేదుందండీ హైదరాబాదు వెళ్తామ అండి కానీ చెప్పేదినండి కాకపోతే ఫంక్షన్ ఉందండీ బుధవారం నడువు అటు వెళ్ళి వెళ్ళాలి మళ్ళ వచ్చి వెళ్ళాలంటే మాకు కష్టం ఎండ కష్టం అవుతుంది నెక్స్ట్
అంటే ఆ రోజు కూడా హాలిడే ఉండదు మీకు రెస్ట్ ఉండదా అండి
ఉండదాండి తీసుకోమండి
మల్ల అంతకు ముందు ప్రోగ్రామ్స్ ఏవన్న ఉన్నాయా అండి మరి
ఆ ఆ ఉన్నాయండి ఉన్నాయి కాబట్టి చెప్తున్న
ఉమ్ మరి ఎట్లా ఈ రెండింటిని ఎట్లా మెయింటైన్ చేస్తారు ఎట్లా హ్యాండిల్ చేస్తారు
అదేనండి భద్రాచలమంటే ఇక నెక్స్టైమ్ అయ్యేటట్టు ఉందండి ఈసారి కష్టమయినట్టుంది ఈ సారి
ఎంతైనా కష్టం అండి
ఉమ్ మా మిడిల్ క్లాస్ వున్నోళ్ళకి పైసలుండవు మనం పని చేసుకుంటే మనకి ఎంతైన ఎటైనా ఒక రోజు వెలితే ఇంకొ రోజు ఎటు ఎళ్లేటట్టుండదండి అట్లా ఉ ఫంక్షన్ ఇంపార్టెంట్ టెంపుల్ కూడా ఇంపార్టెంట్ అండి కానీ ఏమో ఏం అర్ధం కావట్లేదండి ఫంక్షన్ బంద్ చేసి టెంపుల్ కెళ్ళాల్నా సన్నా
హ
ఫంక్షన్ బంద్ చేసి టెంపుల్ కెళ్ళాల్నా అని చూస్తున్నా అయితే మాత్రం ఫంక్షన్ దగ్గరోళ్లదండి
అవునా మా మామయ గారయితే ఫంక్షన్కి వెళ్తాడట ఆ వెళ్తారట వచ్చి మళ్ళా తెల్లారంగానే భద్రాచలం వెళ్తారట అసలు మా మామయ్య గ్రేట్ అనుకోవాలండి
అంటే దింబడుతు ఏం పని లేనట్టుందండి గ్రేట్ అంటే అంటే ఆయనకి పని లేనట్టుంది అందుకే వెళ్తాడు
ఉ ఆయన అట్లా అన్నాడు సరే ఓకే అనిపించింది పర్లేదండి అసలు
మరి మీరు ఎల్లండి మీ మామయ్య గారు ఇట్లా వస్తున్నారన్నపుడు ఉమ్
ఉమ్ ఎందుకంటే ఆయన కూడా లాంగ్ ట్రిప్ పెట్టుకోవాలి లాంగ్ వెళ్ళాలి మళ్ళీ లాంగ్ వెళ్లి వచ్చి వెళ్ళాలి అటు వెళ్ళాలి అసలు ఎట్లా హ్యాండిల్ చేస్తాడో అనిపిచ్చింది నాకు కూడా అయినా పర్లేదండి బాగనే మెయింటైన్ చేస్తాడు మా కొంచెం తిరిగి తిరిగి ఉంటాడు కాబట్టి ఆయన చూసుకోగలుతాడు ఏ మే మాలాంటోల్లం అయితే ఇకది కష్టమైన పని ఆయన తిరుగుతాడు ఆయన ఖచ్చితంగా అంగ టెంపుల్ కి వెళ్ళంది ఊరుకోడు ఆయన కంపల్సరిగా టెంపుల్ కి వెళ్తాడు
ఉహ అవునా అండి
అ టెంపుల్ కు వెళ్తేనే బెటర్ కదాండి.
వెళ్ళాలండి, అదిది సూడాలండి అటు ఇటు రెండు వైపు వెళ్ళినట్ సుసుకోవాలండి. ఉ చెప్పండి కే సంగతులు ఉ
మీరు కూడా వెళ్తరా, లేకపోతే ఇది సమ్మరు కదా ఇట్లా ఎట్లా అని ఆలోచిస్ సర మీరు
లేదండి ఎళ్ళాలండి. కంపల్సరీ వెళ్ళాలండి. ఉమ్ చెప్పనికి ఏం చేస్తునారండి
ఈ సమ్మర్ లో వెళ్ళాలన్న కూడా, రిస్క్ అనిపిసదండి మళ్ళా.
ఉమ్
సమ్మర్ లో వెళ్దామన్నగాని రిస్క్ అనిపిస్తది.
అవునా అండి ఇంక వేడంటే ఎవరికైనా రిస్క్ ఉ ఎండలు ఉంటయి కదా బాగా అందుకే రిస్క్ అనిపిస్తుంది.
ఉమ్
చెప్పండి
ఇట ఇప్పుడేమో ఇదే టైమ్ లో వస్తాయి కదా అండి ఈ పండగలు. స్టార్ట్ ఉ అదే స్టార్ట్ అయ్యింది కదా అండి ఇగ ఉగాది స్టార్ట్ అవ్వగానే, ఇగ పండుగలు కూడా స్టార్ట్ అవుతుంటాయి.
ఉ అవునండి